హలో బాగున్నారా
ఆ బాగున్నాంరా మీరు బాగున్నారా
ఆ బాగున్నాం అందరు ఎట్లురు
బాగున్నారా తిన్నరా
ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ ఏం చేస్తుండు ఈ రోజారా దొండకాయ మాది దొండకాయ ఫ్రై వండినా
దొండకాయ ఫ్రైయా బానే ఉన్నారా అందరం ఏం లే ఖాళీగానే కూసున్నారు చాయ్లా అప్పాలేసుకొని తిన్నాం
అవునా
ఆ ఇప్పుడే అందరం ఇంగ పనులు కాలా ఎండ ఎట్లా కొడుతుంది ఫుల్ ఉంది కదా అందుకే ఏం తిన్లే హలో
చెప్పురా
ఎండా బాగా గొడుతుందిగా అందుకే ఏం పనులు చేయనికి చేత గాట్లా
అవునా
ఆ ఎట్లుంది ఎండ నలభై ఆరు నలభై ఏడు ఉందంటా
ఆ ఆ అవునురా
ఆ పచ్చడి పెట్టిరా
ఏం పచ్చడా
మామిడికాయల పచ్చడా
ఆ పెట్టిన్నం
ఆహా మీ చెట్టుందా
ఆ
కాయలు కాసినియా మారి
కాస్నెయ్
ఓ మా చెట్టుకు బానే కాయలు పడ్డాయి గాని కోతులు ఉంచనీయలే మొత్తం కొరికి కొరికి తిన్ని పారేస్నెయ్
ఏ కోతులు బెడదా బాగుందిరా ఇక్కడ
ఓ ఇరవై రెండు వందల కాయలదాకా కాస్తే అవి మొత్తం చించి పడేసినయ్
హ్మ్
ముప్పై కాయలో ఏమో ఉంటే ఇంగ పెట్టినం ఇంగా ఆవకాయ పచ్చడా
మంచిగుందా మరి ఎన్ని రకాలు పెట్టిరు పచ్చళ్ళు
ఓ రెండు రకాలు పెట్టినాం బాగుంది బాగుంది
ఏ రకం ఫస్ట్ ది ఏంటిది సెకండ్ ఏంటి
ఒకటేమో ఆవకాయ కారం పొడి ఒకటేమో ఆవకాయ నువ్వులు
అవునా రెండు రకాలు పెట్టారా
ఆ రెండు రకాలు పెట్టినాం కుక్క అరుస్తుంది కదా
అరుస్తుంది పందులు వచ్చాయి అందుకే అరుస్తాంది
పందులొచ్చినయా
ఆ
ఆహా పందులు ఇంట్లోకొస్తాయా
లేదు అటు ఇటు ఖాళీ ఖాళీ ప్లేస్ ఉంది కదా
ఆ ఆ నువ్వు బయట కూసున్నవా
ఆ బయట కూర్చున్నా ఖాళీ స్థలం ఉంటే దాంట్లోకి వత్తే అరుస్తానయ్ మా ఇంటి దగ్గర ఉన్నాయ్ కుక్క పిల్లలు
అవునా సాదుతున్నారా కుక్కని
లేదు అవ్వే వస్తున్నాయ్
అమ్మో సాధకండి కుక్కలు ఎక్కువ అయితానయ్ అంట వీధి కుక్కలు పట్టుకు పోతాళ్ళు అంత ఆగమాగం చెత్తానయ్ అంట కుక్కలకి అదేదో రోగం వత్తాందట
ఆ రెబీస్ వ్యాదా
ఆ రేబి ఆ కుక్క కరిత్తె రెబీస్ వస్తాన్ది కుక్కలకి ఆ ఓ అదత్తందంట రోగం అవి కుక్కలకు అంత తోలుసుడు. అది ఇదైతని అట
అవునట ఇందాక అనౌన్స్ చేసిండ్రు వాళ్ళే అది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెప్పిరు
అవునా
అ
కోతులు వత్తునయ మరీ
ఈ రోజు ఎక్కువ లేవు కోతులు పట్ట నికి వచ్చిన్ రట కొంతమంది కొన్ని పోయినాయి కొన్ని ఉన్నాయి
అదే అదే వ్యాన్ పెట్టినరట అందులో పల్లికాయలు ఎత్తే కూస్సోని తినుకున్ లైన్ గా పోయినై అట
తిన్నాయి అంట తినేదాకా ఉంటానయట తిన్నాక బయటపడి పోతున్నాయట
ఆహా
మ్
ఎం చేత్తాలను మరీ
రా మమ్మీతో మాట్లాడదాం అని పిలిసిన
ఆ
మమ్మ ఎత్తట్లేదు
ఆహా ఛాయ్ దాగిన్రా
ఏ లేదు తాగాలి
ఇంకా పెట్టలే పాలు పాలు పెట్టినవా
మిగిలిందే చాయ్ లో పెట్టుకోనికి రొట్టె రొట్టె ఉంది అది పెట్టుకొని తినాలా
డబల్ రొట్టే నా
ఆ
ఉహా మాది గూడ ఉసిర కాయలు కాస్తున్నాయా మీకు
ఇప్పుడు కాయవు కదా చలికాలం కాస్తాయి
చలికాలంలో కాత్తయా కాసినయ మరి పచ్చడి పెట్టిన్రా
ఏమేం ఎమేం పెట్టింది మీ నానమ్మ అక్కడ చెట్లు
మా నానమ్మ నా చెట్లు దానిమ్మకాయ చెట్టు పెట్టింది రెండు నిమ్మకాయ చెట్ లున్నాయ్
రెండు ఎకరలుంతా ఓపెన్ రెండు ఎకరాలు ఉండదాట కదా విశాలంగా స్థలం మీకు ఎత్తి పెట్టిందట కదా
అన్ని చెట్లే మాకు ఆ రెండు నిమ్మ చెట్లు రెండే గాని కాయలు చిన్నగానే ఉంటాయి గాని మస్తు రసం అయితాంది నిమ్మరసామా చిన్న చిన్నగా ఉంటది ఆ ఆ పట్టుకోస్తాం అన్నీ తినేటివి అన్ని పెట్టింది మా నానమ్
దానిమ్మ చెట్లు కూడా పెట్టిందంట కదా బానే
దానిమ్మ చెట్లు
నిమ్మ చెట్లు దానిమ్మ చెట్లు సపోటాలు అరటి చెట్లు కూడా పె పెట్టిందట కదా కోతులు లెవా మరి అక్కడ
ఏ ఒక్క కోతి లేదు ఎప్పుడో ఒక్కసారి వస్తది అంతే ఒకట్రోండు
ఆ
నిమ్మ కాయ పచ్చడ పెట్టిలా మీరు
పెట్టినం పెట్టినం నిమ్మకాయ పెట్టినాం చింతకాయ పచ్చడి కూడా పెట్టింది
ఆ
పెట్టింది చేపల పచ్చడి కూడా పెట్టింది
చేపలు కూడా పెట్టారా
ఆ
ఉహు
ఇంకా ఏం చెట్లు ఉన్నాయి మరిఇకాడ
మా దగ్గర మామిడికాయలు ఉన్నాయి
ఊ
ఆ అల్ల నేరేడుపళ్ళుంటయి జూడు
ఆ ఆ అల్లానేరేడపళ్ళు
ఆ అవ్వి మొన్నెడిదాకా కాశీనయ్ అన్నీ ఇగ పిల్లలందరోచ్చి దులుప్కపోయినరు
అవి మంచిదట ఆరోగ్యానికి అల్లనేరేడుపల్లు
చాలా మంచిదట షూగర్ వ్యాధికి అన్నిటికి
న్ని రకాలకు కిడ్నీ కిడ్నీల రాళ్ళు వస్తాయి కదా వాళ్ళకి కూడా మంచిద అంట
అవునట అవునట పడి గడుపున తింటే మంచిది అట ఇం
దట వటి గింజలు కూడా ఎండ పెట్ ట్టి పౌడర్ చేసుకొని వాటర్లో కలుపుకొని తాగితే కూడా మంచిదంట
నాటా ఈ పప్పులు కూడా నాటింది ఇంక మా నానమ్మ వేరు శనగ పప్పు ఆ క కందిపప్పు ఇవన్నీ బోర్బా ఉంది కదా ఇంగ దాంట్లో వేసి అన్ని పెడుతుంది
ఇప్పుడు ఎండాకాలం అన్ని అవన్నీ మంచిగా ఇట్లా ఏమంటరు క్లీ ఆది మంచిగా నీటుగా జ జదిరి ఒక ఇట్లా గాజు సీసాలలో పెడతారట అన్ని
తోట పెట్టింగ్ కదా ఇగా అవన్నీ ఇప్పుడు వస్తానే ఇంగ నీళ్లు వానలు లేవు వర్షాలు లేవు
ఉ మరి కూరగయలు పెట్లేదా కూరగాయలు ఏ ఆ
కూరగాయలు ఈ కాకరకాయ వంకాయ ఈ గోకరకాయ చిక్కుడుకాయ టమాటా
అలసందా
అలసంద ఆ అలసంద
ఆ ఆ వాటర్ మరి మంచిగా అందుతానాయ మరి నీళ్లు
బోరుంనది మాకు
ఆ హా
ఎండాకాలం లేకపోతే ఇట్ల ఈ వానలు పడట్లేదు కదా ఇగా మస్తు ఇబ్బంది అయితది లేకపోతే బోరు ఉన్నది గాబట్టి రోజు పొద్దున ఆరు గంటలకి అట్లా పట్టిస్తది మబ్బుల్లా
ఆ
ఇంగా సాయంత్రం ఏడున్నర ఆరున్నర అట్లా అట్లా వర్తిస్తాది.
ఏమో ఇప్పుడు వర్షకాలం ఎండలు లేవంట కదా అది వర్షలు లేవంట కదా.
అంటా మరి ఇగా అందరు చెట్టు కొట్టేస్తాండ్రు ఎండకు బాగుంది ఎట్లా చె కొరస్తుంది ఎండకు పోతే
అవునాట కదా
ఆ చక్కర్ బాగా వొత్తంది అందరు గాబర్ అయితున్నారంటా.
ఉ
ఉ అవును బానే ఇబ్బంది పడుతున్నారు ఇంకా మూసలోల్లకి అయితే ఘోరం అయితందటా.
ఎండలు కొట్టబట్టే అట్లా అయితంది వాళ్ళకి ఎండలకి.
మామిడికాయలు పండినాయా మరి మీ
ఆ
మామిడి కాయలు పండినియా
ఓ పండినాయిరా మాకు మామిడికాయలు పి కానీ దాంట్లో ఆ ఏమంటారు మస్తు కోతులు తిన్నాయ్. సగమ్ తిన్నాం సగమెమో పెట్టుకున్నాం పచ్చడి పెట్టుకున్నాం రెండు రకాలుగా రెండు మూడు రకాలు.
అవునా మై బండినే ఇక తింటాము ఇంకున్నాయి మా చెట్టు మీదనే. కోతులు లేవ్ మాకు కాబట్టి ఇంకున్నాయ్
ఉహు మీ మమాడికాయలు ఇంకా ఉన్నాయా
ఇంకున్నాయ్ మా మామిడికాయలు మొన్న మామిడికాయ్ పెసరపప్పు ఏసుకున్నాం.
తొందరగా అయిపోయినాయ్
ఆ మేము మొన్న మామిడికాయ్ పెసర పప్పు కూడా వండినం.
అవునా
ఉ మంచిగా ఉంటాది అట్లా
గోరెంటా చెట్టుంద మీకు ఆడ గోరెంటాకు
ఆ ఉన్న ఉన్నది ఇగా ఆషాడం వత్తే పెట్టుకుంటరు గదా.
ఆషాడంలో ఐదు రకాలు ఐదు సార్లు వపెట్టుకోవలటా.
అట ఇగ పెట్టుకోవాలి ఇగ దింబుదవ్ అయిదారు చెట్లున్న ది ఊర్లో అందరు ఇడికే వత్తరు
అవునా
అవునవును మీక్లేదా
ఏ మాకు ఆడ ఉందిరా ఒక చెట్ట్ ఒకటే చెట్టుంది, దానికి మామందమే కాస్తది చెట్టు.
అవునా మా దాంట్లో పెద్దగనే అయితంది ఇక ఒక దాంట్లో అయితే మేము ఇరిసి దాన్ని అక్కడ అక్కడక్కడ అక్కడ పెట్టేసరికి ఇగ పెద్దగయినయ్ ఇగ చానా అయినయ్.
అవునా మేము గూడ పెడతాం ఈ వర్షాకాలం బెడదామంటే వర్షాలే పడట్లేవు
ఆ వర్షాలు బడుతుండంగా పెట్టు
పెడత బెడతా
ఉమ్ పెట్టు ఇంకా ఓ చాన పండ్ల చెట్లు కూడా వెట్టుకోండి మీకు కూడా కాళీ స్థలం బాగ్నే ఉన్నది గదా
పెడతాంరా పెడతం
మ్ పెట్టుకోండీ బయట ఇన్ని బాగ ధరలు పెరిగినయ్ కొనలేము గద ఇగ
కొనేటట్టులేదు అందుకే చెట్లు మొక్కలు నాటుకోవలే మన ఇంట్లోనే గ్రౌండ్ స్థలం ఉంటది కదా ఆ ఓపెన్ ప్లేస్ల వెట్ కోవాలి అన్ని
చానా మళ్ళీ ఎండలకు భయపడి పోడానికి పోనీకస్తలేదసలు
మ్ ఏ వశంగాని ఎండలు గొడుతున్నాయ్ మరి
అవును
సరేరా బాయ్
ఆ ఆ సరే ఉంటాను